హలో
ఏం చేస్తున్నారు
ఏం ఉన్నది అక్క బయటనే ఉన్నా ఇడ కొద్దిగ చల్లగ ఉందని లోపట ఉడుకపోతాంది
అవును ఈ సమ్మర్ల అంతే ఇగ వేడి అంతా ఒక్కసారిే పొద్దుటినుంచి కొటిందంతా ఎల్లుతది
గదే ఇగ బాధ
హు అవును రేపు శ్రీరామ నవమి కదా రా
ఆ ఎట్లా ఎట్లాచె
ఆ మాఊర్ లా అసలు శ్రీరామనవమి చాలా గ్రాండ్ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ ఊరు ఊరు మొత్తం ఎట్లా అంటే ఒకరింటి దగ్గర రాముడు ఉంటాడు రాముడు ఒకల్లు సీతని తీసుకొని వస్తారు హనుమంతుడు అట్లా ఒక్కొక్కరి ఇంట్లో నుంచి తీసుకొచ్ చేసిన తర్వాత ఇగ ఇకగ ఫుడ్ అందరు మాకు అంటే ఇట్లా మనిషి కొన్ని అని డబ్బులు వేసుకొని ఒకరు ఇట్లా బియ్యం ప్రొవైడ్ చేస్తారు రైస్ కోసము బస్తాలు తీసుకొచ్చేస్తారు ఆ కొంతమంది ఇగ అన్ని కూరగాయలు ఇట్లా అవన్నీ తీసుకొచ్చి కాల్ని మొత్తం అందరు వెళ్ళి కట్ చేయడం అం హెల్ప్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు చేసిన తర్వాత ఇగ ఈవినింగ్ ఈవినింగ్ అట్లా
చెప్పక్క
టు అందరు కలిసి తింటార క్కడ ఇగ హు బా బాయిస్ సెలబ్రేట్ చేసుకుంటారు రేపు అవును మీ ఊర్లో ఎలా ఎలా చేసుకుంటారు
సిమ్ గట్నే దేవుణ్ణి గ ట్నే తీసుకొతరు కాకపోతే ఫుడ్ ప్రిపరేషన్ అంతా ఒకళ్ళే తీసుకుంటారు ఇగ అంత అంటే రెడ్డీస్ వాళ్ళే ప్రిపేర్ చేతరు ఫుడ్ అంతా ఆ రెడిస్ ల ఒకాయన బ జడ్షెడ్ సెట్ చేతడు ఆయన మా ఊర్ల ఆయన కొద్దిగా రిచ్చు
మ్ హు
అరే డాక్టర్ అమెరికా
ఓ వీలా ఆయినే చూస్ కుంటడు మొత్తము
ఆ మొత్తం ఏ ఫెస్టివల్ అయినా ఊరుకి సంబంధించింది బడ్జెట్ ఆయన ప్రొవైడ్ చేస్తాడు ఫుడ్ కూడా ఫుడ్ కూడా వాళ్ళ ఇంటికాన్నే. వచ్చి దగ్గెరుండు ఫుడ్ అంత వెడుతడు నైట్ అయితే మంచిగా డీజే నైట్ డిజే పెట్టిచ్చి దేవు నూరా అంత తిప్తారుక
అవునా ఊరంత దప్తారా మా క ఇట్లా ఇక్కడ తిప్పడం ఉండదు గాని మిగతా అన్నీ జరుగుతాయి
మా దగ్గర మొత్తం ఇంటింటికి తీసుకొచ్చి నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టిచ్చి మొత్తం ఊరంతా తిప్పుతారు దేవున్ని డీ జె పెట్టీ.
మ్మ్ హ్మ్
ఆ డీజె అంతా తిరిగి ఊరు అంతా ఇ తిప్పసరికి నైట్ అయితది ఇక ఒక పన్నెండు ఒకటి అయితది ఇక
అవునా పన్నెండు ఒంటి గంట వరకా
ఆ మంచిగా అది ఇగ అన్నీ గలీలలా పోవాలి కదా ప్రతి ఒక్కరి ఇంటికి
అవునులే అట్ల
ప్రవచనాలు అవి అన్ని అయిపోయినాక
అవునా బాగుంది ఇట్లా మా ఊర్లో అట్లా ఉండదు కాని ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటద అన్నమాట ఇట్లా నైట్ తిరగడాలు ఏమిండవు ఈవినింగ్ వరకు అందరు ఫుడ్ తినేసి ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే నైట్ అట్లా ఊరేగించడము అట్లా ఉండదు
మాది అసలు కత రాత్రే మొదలైతది మొత్తం దేవుడిని ఒకళ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఈడి నుంచి పక్క ఇంటి వరకు ఇప్పుడు ఇంటి కాని నీళ్ళు పోసి మొకిన వాళ్ళు వళ్ు పట్టుకుంటారు అట్లా చేంజ్ చేస్తారు పళ్లకి ఇట్లా పట్టుకుని
అవునా బానే ఉంది మీ ఏ
దేవుని కదా బాగా భక్తి ఉన్న ఏంచేస్తారు మొత్తం పల్లకి మొత్తం ఇద్దరే మోస్తారు ఊరంత పరిధి నఫాను ఉంటది వాళ్ళకు దేన్కది నాక్ మోక్కుకుని మ్ ఎరా మొక్కు కోరికలు ఉంటాయిగా
ఉహ్ హ్మ్
తప్ ఆ రోజు పొద్దునే మొక్కుంటారు ఇట్లా రాత్రిని పల్లక్ మోత దేవ్వుడా నాకు కొద్దిగా చిన్న ఇబ్బంది ఉంది కోస్తా చూసుకోని అది ఇది అంటార్గు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకొని మొక్ కి రాత్రి అంతా పల్లకి మొత్తరూ.
ఉహు. ఆ బాగున్నది మీ అంటే ఇగా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా. ఇగ వాళ్ల ఆనవైతి ప్రకారం జరుపుకుంటారు అనుకున్ ఉంటా యిగా కావచ్చు మేబి.
మీ మీ దగ్గరేమో మొత్తం ఇప్పుడు అందరి ఇంటి కాడ నుంచి రైసు కోంట పోతారు మా దాంట్లో ఒక్కరే పెడతారు ఈయాల.
ఉమ్ హు ఆ రైసు రైస్ బాగ్ ఎవరో ఒకరు వేస్ట్ సర్లే గాని వెజిటేబుల్స్ కి వల్ల బయట ఏమైనా ఉంటాయి గదా అట్ల మా అట్లా యూత్ కొంచెం కొంచెం కొంత కొంత మనీ అట్లా వేసుకొని వాళ్లే తీసుకొస్తారు. అన్ని. తీసుకొచ్చి వాళ్లే కట్ చేస్తా ఉంటారు. టారు. ఎవరినైన ఒకరిని పెట్టి వాళ్లతో ఫుడ్ ప్రిపేర్ చేపిచ్చి అందరికీ అన్నదానం లాగా పెడతారన్నట్టు.
మా యూత్ ఏముండదు అంతా ఒక్క అయినా చూసుకుంటాడు ఇగ ఆయనే మంచిగా డాక్టర్ కాబటి ఇగ సంపాదించిందంతా ఊరికే.
ఆ బా అట్ల మా ఊరికి కూడా ఎవరైనా ఉంటే బాగుండు.
ఆయన సంపాదన అంతా ఊరు డెవలప్ కొంచమైనా అని.
ఆ ఏమన్నా చేసిండా మరి ఇప్పటివరకు.
ఆ గుడి కట్టిచి తింది ఆయనే ఆ రామాలయం కట్టిచ్చిండు పెద్దగా.
రామాలయం కూడా ఆయనే కట్టించిండా.
చూడు టెన్త్.
ఆహా ఇంతకుముందు మీ అక్క చెప్పింది. కి ఓన్లీ ఫిఫ్త్ వరకు ఉండేది అని.
అదే సిక్స్త్ నుంచి చదివింది మా అక్క ఆ సార్ కట్టించిందే.
అవునా మా మంచిదే చాలా మంచి పనులు చేసిండు.
వాటర్ ప్లాంట్ పెట్టి ఇచ్చిండు.
కూడనా.
ఆ. వాటర్ ప్లాంట్ కూడా ఆయన ఎప్పుడైనా అయినా ఎప్పుడైనా ఊరికి వస్తే వాళ్ళ ఇంటికాడనే. ఫుడ్ పెట్టిస్తాడు అందరికీ వచ్చినప్పుడల్లా.
అవునా మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంతే ఒక, ఒక మంత్రి ఆయన ఫేమస్ వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడల్లా ఫెస్టివల్స్ కి దసరాకి వస్తాడు. వచ్చినప్పుడు ఊరు మొత్తానికి ఆయనకు తోచినంత హండ్రెడ్. ఇట్లా మనిషికి ఒక హండ్రెడ్ అని ఇస్తారు ఊరంతా.
మావాడు హండ్రెడ్ ఈయడు ఫైవ్ హండ్రెడ్ ఇతడు మనిషికి.
అవునా మీ ఊరు చిన్నది కానీ వాళ్లది పెద్ద ఊరు హండ్రెడ్, హండ్రెడ్ ఏ ఇస్తారు కాకపోతే ఆయన వచ్చిండు అన్నట్లు అట్లా.
ఆ ఫైనల్లీ మాల్ల త్రిబుల్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు మలా ఆళ్ల. అయినా చూసి కూడా ఏమనుకోకుండా ఇతడు.
అవునా అంత్
ఆయన గుర్తు పడతాడు ఆయన గుర్తు పడతాడు కిందకి నయి ట్లా ఇత్తనే ఉంటారు ఆయన మ ఆయన మనసులో ఒకటే ఫీలింగ్ు ఆయన సంపాదించినంత ఆయన ఊరంద మా ఊరంత డెవలప్ చేయాలని కొంచం అనందం రోజలు
అంటే ఆయన ఆయన ఏమంటారు అట్లాంటి ఆయన ఇంకా ఎక్కువతికి మంచిగా చూసుకోవాలి మిమ్మల్ని
అదే ఈ సారి ఒత్తవాడిఖా చనాణనికి రేపు పొతులు కావచ్చు దాదాపు ఏనా ఇంపార్ర్టెంట్ ఆపరేషన్ ఆపరేషన్ లోపోతే తడుపు
ఆ మంచిగా నువ్వు మంచి మాట్ అట్లాడు కొంచెం మనం చదువుకున్న వాళ్ళలాంటిల అయినాయన కొంచెం ఏమనా హెల్ప్
నిజంగా అక్క చదువుకుంటా అంటే చదువు కుంటా అంటే బుక్స్ కి ఇబ్బంది అండి ఇడు నాకు సెవంత ఇచ్చి
ఆ అవునా
సమంత ఫైవ్ థౌసండ్ ఇచ్చిండ అట్లా బుక్స్ వరకు వండే మెటీరియల్స్ కి
బా గ్రేట్ ఇంత మంచి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఊరు డెవలప్మెంట్ కోసం చాలా ఇప్పుడు అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఊరు నుంచి ఇంకొక ఇంకెవరైనా అట్లా హెల్ప్ చేయాలని అనుకుంటారు ఇప్పుడు ఆన తర్వాత ఎవరైనా
అను కోరినే కడది ఆయన సొముత్ మొత్తం సగం మంది ఇట్లా ఫెస్టివల్స్కి వచ్చేప్పుడు తప్పులేకసి నకేతు
అదే ఇప్పుడు
చెప్పక్క
అవునా
ఎవ్వలేరు
అనా
ఏని ఎర్ఫి ఫెస్టివల్ట్యితుదా సుతానా
ఇప్పుడు మీ ఊర్లో మీ ఊర్లో జరిగేదికు లేదా చూడు బాగానే జరుగుతంది ఎప్పట్లానే జరుగుతుది కావచ్చు నాకు తెలుసు నేను కూడా వెయిట్ చేస్తున్నా రేపు మా ఊర్లో కూడా సేమ్ అలానే జరుగుతుది కాని
రపు పొద్దున్నె లే వసి ఒక్కొక్క కొల ఇల్లాలకి తూర మామిడాకులు కట్టి కొబ్బార కాల ఎన్ని ప్రిపెర్ చేసు కొడు్రదివని కోసం
అవునమ్మా నవ్వు కాదు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మరి
ఉగాది మేము దేవుని దగ్గర పోయినా అంటుకోనిళ్ కొత్త సంవత్సరం అది వెట్నే దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకున్నాంమని ఆ రోజు మంచిగా బోనాలు చేసి చేయాలయిక ట్రావెలింగే ఉంటది బస్ పలా
అవునా ట్రావెలింగ్ లోనే ఉన్నారా
ట్రావెలింగ్ లే ప్రిపేర్ చేయలే కుమరావెళ్లి
కొముర వెెళ్ళ అవునా నేను ప్లేస్ గురించి విడడమే కాని ఎప్పుడు వెళ్ళలి చూడలేదు అక్కడ ఏదే
కుక్కసారి కూడా మల్లాన్న దేవుడు మల్ళక్ రికార్డు చెయ్ సామి
మల్లికార్జున స్వామయా పెద్ద ఉంటదా టెంపుల్
ఆ ఇంకా శివరాత్రి వదతే స్పెషల్ బస్సులు ఉంటాయి డ చాలా రష్ ఉంటది
అక్కడ ఏ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారా
శివరాత్రి రోజే
శివరాత్రి అనా అే శివరాత్రి రోజు శివుడిదే చేసుకుంటారేమో అనుకున్నా
ఆయన శివయ్య కొడుకుని
త
ఆడ శివలింగం కూడా ఉంటది ఈ పక్కకు
ఆ అవునా
శివ శివరాత్రి రోజు మంచి అడ బోనాల్లో పెద్ద పట్ల వసుకు పల వ పట్ల సెలబ్రేట్ చేసుకుంట్ర
అ బానే ఉంటది అయితే నువ్ ఆ రోజ అటలినవ ఆయ ఉ ఉగాది రోజు
ఆ ఆ రోజు అటుపోయినా ఇగ కొత్త స ఇగ ఉగాది అనే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం కదా
అవును అవును పిలువుపో
పోయినం
మ్మ్ హ్మ్ ఫ్యామిలీ ఫ్యామిలీతోని పోయినావా ఫ్రెండ్స్ తోని పోయినవా
ఫ్యామిలీయే ఫ్యామిలీలో పోయి మంచిగా మొక్కుకొని బోనం చేసి అవన్నీ కార్యక్రమాలు చేసి ఇగ గుండు చేపిచ్చుకొని వచ్చినాం.
అవునా అయితే అంతా బాగా జరిగితే ఓకే